హలో
హలో ఇంట్లనా అవునవును బ్రో తింటున్నా కర్రీ కాదు చపాతి ఈ రోజు
ఉ స్పెషల్ ఆ ఇయాల్ యితే
స్పెషల్ ఏమున్నది బ్రో టిఫిను
చపాతి విత్ చికెనా
కాదు దొండకాయి
ఇప్పుడు నుంచి చుతున్న గీ మీరంతా మతిమరుపోస్తుంది
దొండకాయి తింటే మతిమరుపా
అవును తెలియదా మీకేంకా కొంచెం మెల్లగా మెల్లలేతినాండి భయమైతుంది నా
అవునా భయం ఎందుకు బ్రో
మీ సౌండ్స్కి
సౌండ్లాకా ఇగ తినేటప్పుడు సౌండ్ కామన్ అనుకోండి బిల్లా సౌండ్ వస్తానే ఉంటాయి ఉంటా చెప్పాలి బ్రో
మీరే చెప్పాలి మేం చెప్తే ఏం
మా దగ్గర కూడా ఏం లే బ్రో టిఫీన్ చేసిల్లా మీరు మరి
ఇప్పుడు ఇపుడే చేసిన నేను
అవునా ఏం తిన్నారు
ఏం తిన్లే ఇంకా బ్రష్ ఏ
మరి ఎప్పుడో చేసినా అన్నారు టిఫిను
టిఫిన్ చేసినా అన్లే ఇప్పుడే లేసినా అన్న
ఇప్పుడే లేషినా అన్నారా
చేవుడా మీకు
మీరంటే చెవట్లెక్కనే మాట్లాడతల్లూ మరి
అంటే మిక్ చెవులు ఇనవాడయా ఒకే ఒకే నాక్ తెలీదు అం
ఉమ్ మీకు నత్తా
ఆ నాక్ నత్తె మిక్ తేలిదా
తెల్వదు బ్రో
మాట్లాడుతుంటే తెలుస్తులే నాక్ నత్తాని
ఇప్పుడే మాట్లాడుతంటేనే తెలిసింది
ఓహ
ఉమ్ ఇంకా
ఇంకేం చెప్పాలి మీరే ఏం చేస్తున్నారు ఇంట్ల ఖాళీగా ఏమన్నా జాబ్ చేస్తున్నార
కాలినే ఇప్పుడు మా ఇంట్లలో జాబులు చెయ్యనియ్యారు
ఎందుకు మీరంటే మిక్ భయమా
ఉ
అంటే మీరుంటే భయమా ఏంది మీ ఇంట్లో వాళ్ళకు
భయమా భయముకు దీనికి సంబంధం ఏముంది
అంటే మీరు జాబ్ చేయనీయర్ అంటే అర్థం ఏంటి
ఏం చెయ్యరు అన్లే చేయనియరు అన్న
అదే చేయనియరు అంటే అర్థమేంటి
ఉ ఆ జాబ్ చేసి ఏం చెత్తవులేయా అన్నట్టు ఇగ అట్లా
అంటే మీరు రిచ్చా
ఉ మా తమ్ముళ్లూ జాబ్ చెత్తాడు
హా హా ఇంకా మీ తమ్మని సంపూతడీల్
సంపడం ఏముంది రా వాడు మంచిగా కానిస్టేబుల్ జాబ్ గానికి ఇంకా బాబ్బాయి అయితన్ వచ్చింది వానికి
అంటే మీరు చెప్తున్నారా నేను అన్నానేమో
నిజంగానే ట్రైనింగ్ లో ఉన్నాడు వాడు ఇప్పుడు
మరి జాబ్ వచ్చిందన్నారని ఎందుకండి ఇలా
జాబ్ వచ్చిందే ట్రైనింగ్ పోయిండు బ్రో ఇంకా టూ మంత్స్ అయిపోతే అయిపోతది ఇంకా జాబ్
సర్వీస్ ఎక్కరల్
శాలరీ వస్తదిగా ట్రైనింగ్ లో ఉన్న శాలరీ వస్తది కాకుంటే తక్కువ వస్తది అట్లా అంతే
ఓహో నా అవునవును కొంచెం మెల్లగా తినండి
ఉహు హ ఇంకా అబ్బాయి సంపాదిస్థాంటే వాళ్ళ అమ్మాయి సంపాదించేది ఎందుకు తీ అనేసి చేయనియారు
మెల్లగా తిని మెల్లగా మాట్లాడండి కొంచెం
మెల్లగానే తింటానం బ్రో మెల్లగానే మాట్లాడతానం
కొంచెం మెల్లగా మాట్లాడండి నా ఫోన్ నాక్ రివర్స్ లో విన్ మీరు ఇట్లా గూడా అంత రూడ్ మట్లాడతర్ మీరు అంత లౌడ్ గా మాట్లాడతార్లు కొంచెం మెల్లగా మాట్లాడండి
మరి నేను మాట్లాడేదన్న కొంచెం స్పష్టంగా ఉన్నది మీరు మాట్లాడేది అయితే నోట్లనే గులిగినట్టు ఉన్నది
మీరు మాట్లాడేది బానే ఉందండి కానీ మీరు కొంచెం మెల్లగా మాట్లాడండి అంత లౌడ్గా ఎందుకు మాట్లాడతార్లు
ఉమ్ హు సరే బ్రో
ఉమ్ ఇట్ల మాట్లాడండి
ఉమ్ ఇంకా చెప్పాలి బ్రో
ఇ టైపు ఎంద మరమేది
ఇప్పుడే చదివేస్కున్నది ఇగ
ఓహో
ఇంత తొందరలే అయిపోతదా ఉహూ ఉమ్ అంటే మీరు మార్నింగ్ లేసి ఇట్లా ఎక్సర్సైజ్ చేయడామ్
ఉమ్
అట్లా ఏం చెయ్యరా బ్రో
ఎక్సర్సైజ్ ఆ మీరు చేస్తారా డైలీ
అమ్మాయిలది అది ఏం ఉంది బ్రో
ఆ మీరు ఎక్సర్సైజ్ చేస్తారా డైలీ
చేయన్ అట్లా లేదు అమ్మాయి ఎక్సర్సైజ్ చేస్తే బతకనిస్తారా దీనికేం పోయ్యే రోగం విలేజ్ సైడ్ అమ్మాయిలు ఎక్సర్సైజ్ జేస్తే ఎట్లుంటది బ్రో దీనికి ఏం రోగం ఇట్లా చేస్తాంది అనుకుంటారు
మేము ఏమి అనుకోను నువ్వే అనుకుంటావ్ అసలు మీకు మొత్తం పెద్ద
ఉమ్
బాగా ఇన్నోసెంట్ విత్ ఇంట్రోవాట్ లేక్ ఉన్నటు ఉన్నారే
అవును బ్రో మేం ఇంట్రావాట్ మే చాలా నొత్త అసలు ఏం మాట్లాడాలో కూడా అర్థం కాదు
ఎంటే కష్టం ఎక్ససైజ్ చేస్తే సర ఇంకా సిటిజన్స్. విలేజెస్ సిటిజన్స్ లో ఎక్కు ఉన్నారు మీరు విలేజెస్ లో ఉండి ఇంకా.
హ్మ్ అవును రా.
ఎక్ససైజ్ చేయాలి ఎవలు ఏమ అనుకోరు మీరు లోపట అనుకుంటే వాళ్ళుం చేస్తారు.
ఉమ్. మీరు చేస్తారా మరి.
హ్మ్ నేను చేస్తున్న ఇక్కడ మాది కూడా విలేజ్ ఏ.
ఉహు.
డైలీ డైలీ చేస్తాం మా సిస్టర్స్ కూడా చేస్తారు ఇదంతా ఎక్కువ పట్టించుకోము మేము. మీరంతా ఇంట్లో వాటిలా చేసుకుంటుంటారు.
అంటే మీ ఫ్రెండ్ ని మీ అక్క వాళ్ళ గిట్ల ఏం చేస్తారు ఏమి ఎక్సర్సైజ్ చెస్తారు.
ఎక్ససైజ్ అంటే ఏం చేస్తారు వాకింగ్ చేస్తారు.
ఉమ్.
ఒక పది హఫ్న్ అవర్ వన్ అవర్ వాకింగ్ వెళ్ళి వచ్చినాక ఇంట్కి వచ్చినాక స్లాప్ ఎక్కి. కొంచం అట్లా ఇట్లా ఉంగడం లేవడం సైడ్ ఇట్లా ఎక్సర్సైజ్ చేస్తార గా ఇట్లా.
హామ్.
వన్, టూ, త్రీ అంత.
ఇంకా నిన్ను కలవను. ఓకే మీరు కొంచెం ఫోను దగ్గర పెట్టుకోండి బ్రో. ఎక్కడనో కిలోమీటర్ పెట్కొని మాట్లాడినట్టు వినబడుతోంది.
ఇప్పుడు అర్థం అవుతుందా.
హామ్ అయితాంది ఇప్పుడు. ఉహూ చెప్పండి చెప్పండి ఏమో చెప్తార్లు.
అట్లా చేస్తారు ఎక్ససైజ్ చేస్తేరు.
ఎట్లా ఎట్లా చేస్తారు మీరు ఇంతసేపు చెప్పింది ఏమీ వినపళ్ళే.
వన్ టూ వన్ చిన్న ఉన్నప్పుడు మనకు స్కూల్స్ లలో చేపిస్తారు చూడు డైలీ. అట్లా అట్లా కాసేపు చేసి కతం.
ఉమ్.
అయిపోయినాయి టెక్ససిగా.
ఉహు‌. అంటే ఈ మధ్యలో ఎక్సర్సైజ్ అంటే చాలా మంది జిమ్ పోడాలు అట్లా పోతలు కదా.
అట్లా వెళ్ళాం మేము ఇంటి దగ్గర. ద్ ఉండే ఎందుకే మ అసలు జిమ్స్ ఉండవు కదా జిమ్ పోవాలంటే మళ్ళీ. థర్టీ తథర్టీ కిలోమీటర్స్ ఫిఫ్టీ కిలోమీటర్స్ పోవాలి. అందుకే జిమ్ కెల్లం.
అవునా ఇంకా మీరేం చెస్తారు మరి మీ సిస్టర్స్ ఏం చేస్తారు.
మా సిస్టర్స్ ఏం ఉన్నది మ్యారేజ్ చేసుకునారు వాళ్ళు ఏం చేయరు ఇగ జాబ్ చేసి వేరే ఏం చేయరు.
ఉహు ఎంత మంది ఉన్నవారు ఏంది సిస్టర్లు నీకు.
ముగ్గురు.
ముగ్గురా అంటే మీరు పెద్దోవాళ్ళ.
ఆ నేనే పెద్దోన్ని.
హ్మ్. మీజే పెద్దోడు ముగ్గురు సిస్టర్స్ అంటే మీ ఏజ్ పెద్దదే.
నేను చిన్నవాన్నాండి.
మరి పెద్దోళ్ళు అన్నారు
ఏదో మీరు అన్నారు కాని అట్లా అన్నా
ఆహ మరి మ్యారేజ్స్ అయినాయా మీ సిస్టర్ వాళ్ళకు
ఒక్క ఆమెయింది ఇంకి ఇద్దరు ఉన్నారు ఇద్దరు చిన్న వాళ్ళే వాళ్ళకి ఇంకో వన్ ఇయర్ వరకు అయితది
హు సుత్తల బ్రో మరి మ్యాచెస్
ఉమ్ చూస్తానము
అవునా ఎట్లాంటి వాళ్ళని చుతాలు మరి అబ్బాయిని
ఆ మా బావనే ఉన్నాడు మా బావకే ఇస్తాం
హ
మా బావనే ఉన్నాడు మా బావకే ఇత్తం
ఎవలు అర్థం కాలే
అరే మా బావన్నాడుండి మా బావకి ఇస్తాం బయటకి ఇయ్యం
అవునా అంటే ఇద్దరిని మీ బావ కే ఇత్తర
మీకు మీ దగ్గర ఉన్నరా అండి
అంటే ఇద్దరు ఉన్నారా అంటని ఇద్దరికి
ఇద్దరికి ఇద్దరికి అసలు మీరు మాట్లాడేది కూడా బరాబర్ లేదు తెలుసా నాకు
నేనేమన్నా చెప్పండి బ్రో మీరే ఇద్దరునిద్దరి కంటే ఇద్దరు అక్కలు ఇద్దరు బావాలు అట్లా కదా
ఇద్దరు అక్కలు ఇద్దరు బావలు ఆడ ఉండద్దా అండి
మీరే అన్నారు కదా బ్రో బయటకి ఇయ్యాము మా అక్క
యమ్మ పెద్ద మన ఇంకో అక్కను కావచ్చు ఫస్ట్ మా బావకిచ్చిన ఇంకోకామను బయటికి ఇత్తమని క్లారిటీగా చెప్తాన్నా మీరు ఓర్తాన్లు
ఆహా ఇంకేం మరి ఏం చెస్తారు వాళ్ళు
ఏం చేయరు ఖాళీ తినడం తిరగడం
అవునా ఇంకా
ఖాళీ తినడం తిరగడం వాళ్ల పని అంతే
ఉహు మరి అట్లాంటి వాళ్ళకి ఇద్దామని ఎట్ల అనుకుంటారు బ్రో మీరు
ఎవళైయితేందంటే మా బావ కదా ఏదో ఒక పని చేసుకోడ పెళ్లయినంక అట్నే ఉంటాడా అంటే మీకైనా ప్రాబ్లమ్ ఆ ఇప్పుడు
నాకేం ప్రాబ్లం ఉంది బ్రో మీ ఇష్టము వాళ్ళ ఇష్టము నాదేమున్నది ఇంకా చెప్పాలి బ్రో
చెప్పేది ఏం ఉన్నది మీరే మీరే ఎవర్ని మ్యారేజ్ తీసుకుంటారు మరి
అ
మీ మ్యారేజ్ ఎప్పుడు మరి
మాదేముంది మా అమ్మోళ్ళు మంచిగా రిచే మీ సైడ్ ఎవళన్నా ఉంటే చూడండి జాబోళ్లు
రిచ్చే కదా పూర్ ఫ్యామిలీని చేసుకోండి
గట్లెట్ల చేసుకుంటారు బ్రో
మీరి రిచ్ లైఫ్ ఎంజాయ్ చేసిల్లు కదా పూ ప్యూరు పూర్ లైఫ్ కూడా ఎంజా్చేయాల కదా
ఇప్పుడు రీచ్ అంటే పూర్నే కొంచెం మంచుకున్నాం మని ఎన్నిరోజులని పూర్లు ఉంటారు ఉమ్ ఒకసారి అన్న రీచ్ లైఫ్ చూడద్దా అట్లా
కొంచెం పూర్లు ఉండి రిచ్ లోక్కి పోవాలండి
హ్మ్ అందుకే మరి పూర్లు ఉన్నా కదా రిచ్ లో పోవాలి అని చూత్తన్న
ఇంకా మీర్ రిచ్ అని చెప్పిళ్ళు మళ్ళా ఇంకా
నేను పూర్లోనే కొంచెం ర్రిచ్చు అన్నా మీకుెవులుివినపాడయ బ్రో
పూర్ని కొంచం రిచ్ అంటే నాకుతెలిదాండయ్య పూర్లనినే కొంచెం రీచూ
మిడిల్ క్లాస్ మరి పూర్ కాదు మరి రిచ్
ఇక్కడ ఉన్నోళ్లందరూ మిడిల్ క్లాస్సేయండి ఎవరు అడుక్కుతింటలేడు రోడ్డుమీద మిడిల్ క్లాసే ఉంటారు రిచ్ అంటే డైరెక్ట్ రిచ్ లేకపోతే మిడిల్ క్లాస్ అంతే గింట అనన్య అని చెప్పారు ఎవరు
ఉహూ అవునా బ్రో
అని చెప్పారే రిచ్ అంటే మరి ఏదో అనుకుంటారు అందరూ
అవునా
ఇప్పుడు మేం కూడా మిడిల్ క్లాస్ సండే అంటే మిడిల్ క్లాస్ సండే ఇగ
ఉమ్ ఏంది బ్రో అర్థం కాలే
అంటే పూర్ అంటే ఇగ వాళ్ళు అడక్క తినే వాళ్ళ ఇగ
పూరంటే అస్సలకే ఏం లేకుండా అంటే ఆధారం ఏం లేకుండా అంటే ల్యాండ్ గాని అట్లా సొంతంగా ఏం లేకుండా అట్ట మీరు మీరు కొంచెం మీకు కొంచెం షార్ట్ టెంపరు అట్లా ఉంటట్టు ఉంటాయి బ్రో నిజమేనా షార్ట్ టెంపర్ కొంచెం హెచ్చులు ఉన్నట్టున్నాయిక మీ మాటలలనే తెల్తంది
అది మన్న బ్లడ్ లోనే ఉంటది ఆ మీరు మాట్లాడేదానికి అసలు నాకు అట్లా బీపీ లేప్తన్నావ్
నేనేమన్నా బ్రో ఇప్పుడు
కోషన్స్ మీద కొషన్స్ వెయ్యడము
ఉహూ
మస్తు ఒ అదే కదా మ్యాటరు
ఉహూ
మీ సైడ్ ఏం క్రాప్స్ ఎత్తారు అది చెప్పు
అర్థం కాలే
మీ సైడ్ ఏం క్రాప్స్ ఎత్తరండి
ఏమేయం బ్రో